హలో
పాలు తాగుతారా
ఉమ్ బావున్న అక్క మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు అక్క టీవీ చూస్తూ ఉన్నానా
అవునా అంటే పిల్లకాయలకి హోం వర్క్ అయింది కొంతసేపు ఆడుకుంట ంటామంటే సరే ఆడుకోండి నే వంట చేసుకోవాలి కదా అని చెప్పి పంపించా
ఉమ్ ఏం చేస్తున్నారు అక్క
అన్నం ఉంచాను పులుసు ఏదైనా చేయేదాం
ఉహుమ్ ఇంకా ఇంకా చేయలేదా
లేదు లేదు అన్నం వరక అయింది పులుసు వండాలి
ఊహు ఓకే
హలో
హ్మ్మ్ నేనేం చేసా ఇవాళ పుదీనా చట్నీ చేసినా ఉ అన్నం పెట్టుండ కట్ తాలిపు చేసిన
ఉ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా
ఉ ఇంకా లేదక్క నెక్స్ట్ మంత్ అనుకుంటాను
అవునా
హమ్
హమ్
హ ఏంలేదాక్క చెప్పాల మీరే ఉ మా ఎదురింటి వాళ్ళు అరుణాచలం వెళ్ళేసి వచ్చారండి ప్రసాదం ఇచ్చారు
హ
డు మాట్లాడుతున్నా మీతో ఉ ఉ మీరు ఏలేరక్క అరుణా చలం ఎప్పుడైనా
ఒక్కసారి మేళ్ళను
ఆహా గిరిపరదక్షిణ చేశారా ఓన్లీ దర్శనానికి మాత్రమేనా
దర్శనం చేసుకుని వచ్చేసా
ఆహా ఓకేఓకే ఉ నేను రీసెంట్ గా వెళ్ళేసి వచ్చాను గిరి ప్రదక్షిణ చేసుకుని ద
ఉ అంటే గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని లింగాల్ని దర్శనం చేయాలంట గదా
ఆ అలా ఏం లేదక్క కాకపోతే అన్ని లిం రగాలు చేసుకుంటూ చ దర్శనం చేస్తే మంచిది అని అనేసి అన్నారు మేమైతే అన్ని లింగాలూ చూస్తూ గిరి ప్రదక్షిణ చేసాం అనమాట ఉ ఫోన్ ఎత్తద్దండి సైలెంట్ లో పేట్టంది
హ
అదే మా పిల్లలు ఇంకా ఈవినింగ్ వచ్చారు కొంచెంఒక్కడే బయట వెళ్ళాను సర మళ్ళా ఇంకా లే వంట చేసేసరి కొంచెం మళ్ళీ వర్క్ కొంచెం బయట ఉంది కొంచెం లేట్ గా వెళ్ళ లి చవరికి వంట చేసి పెట్టేసి పిల్లలకి తినిపచ్చేసినా అంటే పడుకునే వస్తారు కదా
అవునవునవును
వంట చేసే మళ్ళ వర్క్ చూసుకొని కూడా రావచ్చు మార్నింగ్ కొంచెం వర్క్ ఉంది బయట వెళ్ళాలి అర్జెంటట్ అందుకు
ఓకే రాప్ రేపు మాది కూడా చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది
అవునా ఏం ఫంక్షను
మనవరాలికి ఆ పేరు పెట్టేదనమాట నామ
ఆహా నామకరణ హు గిఫ్ట్ ఏమి తీసుకెళ్లాల
ఉ బట్టలు తీసుకుందామా లేకపోతే అమౌంట్ ఇద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాను హ్యూ
హ్మ్మ్ ముందు మామూలుగా అంటే అమౌంట్ అంటే ఎవరు చూడరు కదా చేతికి ఏమి ఇచ్చారునేది చూస్తారు
అవును
ఉ ఇప్పుడ అంతా ఫ్యాషన్ అయిపోయింది గిఫ్ట్లు వేయడం
అవును హుహు
ఎక్కడ ఏ ఊరు దగ్గరా
పాప కదా అమ్మాయి ఉమ్ సో అందుకని చెప్పి మంత్స్ బేబీ కదా త్రీ మంత్స్ ఏమో ఇప్పుడు సో అది సెవెన్ డేస్ కి చేస్తారు కదా ఇప్పుడు అప్పుడు చేయలేదు
హమ్
ఉమ్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మంచి రోజు చూసుకొని రేపు పెట్టుకున్నారు
హమ్
ఊ ఇంకా రేపు ఎళ్ళాలి
ఆహా అంటే అరుణాచలం అంటే అక్కడ ఉండేది అగ్నిలింగం గద
అదా అక్కడ ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము హమ్ ఇంద్రలింగము అగ్నిలింగము వాయులింగము ఈశాన్యలింగము కుబేరలింగము అమ్మో
హమ్
నాకు వచ్చి ఆ యా ఇంకా ఏవో ఉండాయి మర్చిపోయిన లింగాలన్నీ గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాను గాని
నెక్స్ట్ టైం అంటే ఒకసారి వెళ్తే గుర్తుండదు లే రెండు మూడు సార్లు వెళ్ళామంటే కంటిన్యూగా ఆ గుర్తుంటది ఆ మామూలుగా అంటే పౌర్ణమికి చాలా మంది వెళ్తూ ఉంటారు గిరి ప్రదక్షిణకిి పౌర్ణమికిి విశిష్టత అక్కడ సో కాకపోతే నార్మల్ టైమ్ లో వెళ్తే గిరి ప్రదక్షిణ చేయొచ్చు దర్శనం చేసుకోవచ్చు పౌర్ణమి టైమ్ లో వెళ్ళామనుకో కోండి గిరి ప్రదక్షిణ చేయలేము దర్శనం కూడా కష్టం అయిపోతది అసలు అంత మంది అవును ఎక్కువ మంది జనం వచ్చేస్తారు
హమ్ కాళహాస్తి టెంపుల్ లో కూడా ఆ గిరిపర దగ్గర పెట్టారు అనిని చెప్పి
అవును ఉండదంట పౌర్ణమికి పౌర్ణమికి ఉండదంట అక్కడ కూడా అంటే అక్కడ చూసే ఇక్కడ పెట్టారంట
ఓన్లీ ఓన్లీ పౌర్ణమి పౌర్ణమి రోజు మాత్రమేనా నార్మల్ డేస్
నార్మల్ డేస్ లో లేదు పౌర్ణమి రోజు మాత్రమే ఉంటదంట అది తేరు ఏదో ఊరేగింపు ఊరేగింపు వేసి సో తేరుతో పాటు వీళ్ళు కూడా ప్రదక్షిణ ఉండదంట
దేంట్లో కాళహాసిరులో
కాలహస్తీలు స్వామివారి కళ్యాణోత్సవం చేసి
ఉహుమ్ ఉహుమ్
గ్రహాన్ని ఊరేగించి దాంతో పాటు గిరి ప్రదక్షిణ ఉంటుది
ఆహా ఓకే
నాకు కూడా తెలియదు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు
ఆ మీరు వెళ్ళారక్క ఎప్పుడైనా
కాళశ్రికి వెళ్ళాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఆ అరుణాచలం మాత్రం ఒకేసారి చూసాను అంటే టూర్ లాగా వెళ్ళి
ఆహా ఆహా
అట్లా వెళ్ళాను ఉగాదికి ఏం షాపింగ్ ఏం లేదా
ఉగాదికి షాపింగ్ ఏం లేదక్క ఎప్పుడో తీసేసినాం అవే ఉన్నాయి
ఆమ్
హమ్
ఉమ్ మా పాప బర్త్డే వస్తది చెప్ అందుకనేషన్ అని మళ్ళీ వెళ్దామా మానేసన్ ఒక పక్క స్పేర్ గా ఉందిలే వాడుకోవచ్చు శని ఉంటే మళ్ళీ అమ్మాయి చూసింది అనుకో మళ్ళా ఈ డ్రెస్ ఆల్రెడీ తెచ్చావు కదా మళ్ళీ ఎందుకు పోనేస్తాను అంటుందేమోని ఆలోచిస్తున్నా అమ్మకైతే డ్రస్ తెచ్చిండే తెలీదు
ఆహా
కాకపోతే మార్నింగ్ ఒకటి ఈవనింగ్ టేస్ బాగుంటది కదా అని ఆలోచించి ఇంకా మా ఆయన వస్తే అడగాలి
ఉహ
తీసుకో అంటే తీసుకునేది లేదంటే ఆ ఒక్క డ్రెస్ ఏ కంటిన్యూ చెయాలి
ఒక డ్రెస్సు చిన్న పాప కదక్క రెండు డ్రెస్సులు ఎయండి మార్నింగ్ ఒక తీ ఈవినింగ్ ఒకటి కేక్ కటింగ్ అంతా ఉంటుందా
ఏమో ఆడ ఆ అమ్మాయి అదా అడిగే దాన్ని బట్టి ఉంటది మేమైతే అవంతా మాకేమి ఇష్టం ఉండదు కాకపోతే ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఇంక కంపల్సరీ అడుగుతది
ఉ
పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ దొడుకోచ్చుకొని టింగ్ చేసుకోవాలని ఉంటది
హ
ఉ
అంతేలేండి చిన్న పాప కాబట్టి ఖచ్చితంగా కేక్ అడుగుతుంది సో ఆ పాప వరకన్నా తెచ్చి కోపిచ్చేస్తే సరిపోతుందం
ఇంకా ఉకా ఉగాది స్పెషల్ అంటే ఉగాది పచ్చడి మామూలుగా చేసేది వంటలు ఏం చేయరావ పిండి వంట
వంటలు పిండి వంటలు ఏం జయమక్క మేమా
ఆ
ఓన్లీ ఉగాది బె మాత్రమే చేస్తాం కొంతమంది ఉగాది రోజు బట్టలు పెట్టుకుంటారు కదా కొత్త బట్టలు అది పెద్ద వాళ్ళకే కానీ ఇక్కడంతా లేదు మేము సంక్రాంతికి పెట్టుకుంటాం
హ
ఉగాది కంద పెట్టుకోం ఓన్లీ ఉగాదికి ఆ ఉగాది పచ్చడి చేసుకో టమో
హ
ఆ ఉగాది పచ్చడి చేసుకొని దేవుడుకి మొక్కకొని ఏదనా నైవేద్యంగా పెట్టేసి
అవును కొంతమంది ఉగాదికి ఎన్వి కూడా తింటారు ఇక్కడ అంటే బ మామూలుగా బట్టలు విట్ బట్టలు పెట్టేవాళ్ళు తిన్న అవును మామలుగా బట్టలు పెట్టుకున్నా ఉండే వాళ్ళు ఎన్వి తింటారు కొన్ని చోట్ల ఎట్లంటే సంక్రాంతికి పెట్టుకుంటారు కొంతమంది ఉగాదికి బట్టలు పెట్టుకుంటారు అట్లనమాట పెద్ద పండుగ వస్తది కదా సంగ భోగి కను సంక్రాంతి ఆ కనుమ ఇట్లా అప్పుడు పెట్టుకుంటారు
ఆ కొంతమంది ఉగాదికి పెట్టుకుంటు
అవును సంక్రాంతి కంటే ఎట్లా అమ్మ వాళ్ళ ఇంటిక
ఆహా లేదక్క మేము మా ఇంట్లోనే చేసుకుంటాము ఎందుకంటే మా అత్తాయి వాళ్ళ అత్తకి మామకి ఇద్దరికి పెట్ట పెట్టాలి కదా సో అందుకని చెప్పి మేము ఇక్కడే పెట్టుకుంటాం భోగి రోజు మాత్రము అక్కడికి వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికిళ్తాము సంక్రాంతికి అయితే మా ఇ చేసుకుంటాం మా అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి భోగి రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము సంక్రాంతి రోజు మా అమ్మ వాళ్ళ ఇక్కకి వస్తారు
హ మ్మ్ హ్మ్
ఎం
హ్మ్ అయిపోయిందా వంట వంట చేసేస్తారని చెప్పారు
హ్మ్ రైస్ పెట్టున్నాను రైస్ ఒక్కటే మ్మ్ పోదు పొదినా చట్నీ
మీ పిల్లలు హోంవర్క్ చేసేసారా
హోం వర్క్ చేసేసినారు వాళ్ళు చేసేసి ఆడుకుంటా ఉండారు బయట వాళ్ళు కూడా చిన్న అమ్మాయి ఫోన్ చూస్తా ఉంది పెద్ద అమ్మాయి డ్రాయింగ్ వేసు కుంతోంది
అవునా ఎక్కు డ్రాయింగ్ ఇష్టమా అమ్మాయికి
డ్రాయింగ్ ఇష్టం అక్క యాసిటీస్ దింపేస్తుందిందట్టే ఫోన్ లో చూసి
అవునా అయితే బాగా ప్రాక్టీస్ చేస్తే పే కొంచెం పెద్ద అయినాకా దేనికో దానికీ యూస్ అవుతుంది దాంట్లో కూడా అంటే మ్మ్ అది కూడా మంచి డబ్బులే ఇంటీరియర్ డిజైన్ అనేసి అని అది కూడా ఒక కోర్స్ చింగ్ ఉంది
ఆ
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని టీ
ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు అదే కదక్క మనకి హౌసెస్ డెరేషన్యాలన్నా పెళ్ళిలకి డెరేషన్ చేయాలి అన్న మొత్తం అదే ఉంటుంది గా
ఆ ఇంజనీరింగ్ ఆఫీస్ లో కూడా వర్క్ జరుగుతుంది
మ్మ్ మ్మ్ అది హ్మ
ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా మా పిల్లలకి ఏ ఆ ఇట్లా మామూలుగాంటే స్కేటింగ్ అట్లా చేస్తాడు అట్లా కాకుండా స్విమ్మింగ్ గాని అట్ల ఏదైనా చేయించాలనేసానని
ఆ
అనుకుంటున్నా ఇక్కడ మాకు నియర్ బై ఉంది పార్క్ ఆ అక్కడ ఒక వేల ఇన్ కేస్ క్లాసెస్ జరిగి తేగన తిసుకెల్దాము